ఆ ఇన్న ఆన్ సేపు వేస్ట్ అయిపోయిందా
ఆహ అసలు ఇంకా క్వశ్చన్స్ ఏమి అడగలేదా
అస్సలా మల్లివి నార్మల్ అయిపోయింది అవే చూపిస్తుంది ఇంక అవ్వట్లా ఇంక సరిలే అనే సంకలేని పోనీ
ఉ
నైన్త్ క్వశ్చన్ క వచ్చేసావా
ఆ నైన్త్ క్వశచన్ లాస్ట్ పేజెస్ అన్న
నేను థర్డ్ క్వశ్చన్ కు వచ్చాను ఈ క్వశ్చన్ అయిపోతే అప్పు ఇప్పుడు వెళ్ళంటూ ఉతారు ఆ తర్వాత అక్క వంట చూతను ఆ తర్వాత అక్క మళ్ళీ బుక్ దగ్గరికి
హ
అసలు రాను లేకపోతే ఇంకా మళ్ళీ
మాకు కరెంట్ పోయింది ఇప్పుడే
అదేంటి మీకు డైలీ ఫైవ్ థర్టీకి తీడా
తీడు మాకు డైలీ తీడు కదా
మాకు డైలీ తీత్తడు కరెక్ట్గా ఫైవ్ థర్టీకి తిత్తడు మార్నింగ్ ఆ సిక్స్ థర్టీకి లేపుతాడు అందరినీ ఏంటి యాక్టివ్ చేత్తాడు అన్నమాట
హ
లేపుతాడు హాస్ హల్ ఉన్నట్టు అన్న మాట మాకు హాస్టల్ బెల్ లాగా లేగండి ఈ టైం కి పని చేసుకోవాల్సిన టైం అయిందిలా అయిపోతాది అన్న మాట వాటర్ పట్టుకుంటది
నాకి ఇప్పుడే సమ్మర్ కదా అత్తమని తీసేస్త మరి హు
అవునే బాబు ఇది వరకేనా ఆయన అసలు తీసేవాడు కదా ఇప్పుడు అంత మాటికి పవర్ కట్ అంటున్నాడు అయిన సమ్మర్ లో పవర్ ఆఫ్ చేస్తారంట ఏం ఏ ట్రాన్స్పరమ్ సౌండ్ఎ కదా అవి హీట్ ఎక్కు ఎక్కువైపోతాయి బాగా ఎండకి హీట్ ఎక్ ఎక్కువైపోతే పేలిపోతాయ అని కాసేపు కట్ చెతాడు అలా కానీ డు ఒక వన్ అవర్ టూ అవర్స్ కదా మొత్తం నైట్ అంతా ఆపేతున్నాడు ఏ టైం పడితే ఆ టైమ్ లో తీసేతూన్నాడు
ఆ రీన్నం ఒక రోజు అనుకుంటే కొంచెం ఉంచాడు బాగా ఏంటి నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి నైట్ అంతా తీసేయడమే చెమట్లు పెట్టేసి పట్టేసి లేచిపోవడం రాత్రిళ్ళు
నేనయితే క్యాండీల్ వెలిగిచ్చుకుని ఫ్లాంక్ మీద పెట్టుకుని మరి రాసీసాను తెలుసా మొన్న బుక్
హుమ్ హూ అలా కాబట్టి అయినాయి అన్ని బుక్స్
లేబోదే ఆక్కడ యెయి దానికెమో అయిపోయినాయి అదేమో వెళ్ళిపోతుంది అక్కేమో ఫోన్ చేసేస్తుంది నాకు ఒక్క
హుం
ఇంకేం చేయను పడి పడి నిద్ర లాగా నిద్రలాక్ కుండ రాసనమ్మ
ఎన్ని డేస్ ది ఎన్ని డేస్ అయింది తీస్ కొని ఆ బుక్స్ నిన్న ఇచ్ చ్చావ్
నీకే గా అయ్యింది కానీ సార్ చాలా ఫాస్ట్ గా ఇచ్చేసాను తెలుసా అది కూడా దాని తోటి పోటీ పెట్టుకున్నాం కాబట్ ఇవ్వగలిగానే దాని మీద పంతొమ్మి ఇంగ కొంచెం దాంతో వెళ్ళిపోవాలన్నట్టు రాసాను అందుకు కాబట్టి కొంచెం అయింది గానీ లేదంటే అసలు అవ్వ పోదునమ్మా నాక మనలాగా అయితే వాహ్ ఎందుకా కాల్స్ అన్ని ఇప్పుడే వత్తాయి
ఎవరు చేతున్నారూ
టైమింగ్స్ అసలు బాలేదు
నేను వాళ్ళ కి కెన్నని ఇవాళ అస్సలు ముహూర్తం బాలేదు
నిజంగా వాళ్ళ విశేషం అసలు బాలేదు ఏంటోగాని
ఉమ్
ఏంటి పొద్దున లేేగిసినప్పుడు జువాలజీ స్టార్ట్ చేశాను ఎందుకంటావా మనకు సంబంధం లేన్ సబ్జెక్ట్ కదా అందుకేనేమోనే అస్సలా బాలేదు
ఉమ్ త్వరగా
చిన్నప్పుడు నీకు ఏది అసలు ఫేవరెట్ సబ్జెక్ట్
నాకా చిన్నప్పుడు ఇంగ్లీష్ అనుకునేదాన్ని
అనుకునేదానివా
ఆహ్
అంటే కాదనమాట ఆ హా
ఇంగ్లీషు అంటే ఇంగ్లీషే అనుకునే దాన్ని కానీ అందులో వెర్బ్స్ మళ్ళీ అడ్వా వర్బ్స్ అడ్జెక్టివ్స్ ఇవన్నీ వచ్చేసరికి స్టోరీస్ ఉండయి కదా అప్పుడు బా అనిపించేది
ఆ హా అయిన ఇంగ్లీష్ స్టోరీస్ బాగుంటాయే ఇంటర్లోవి కూడా బాగుంటాయి
హ్మ దాంట్లా ఇంగ్లీష్ అంటే ఇష్టమనిపిచేది మళ్ళీనే ఏంటి సోషలు
కా నేనైతే నేనైతే చెప్పిన కామెడీ హిందీ అనుకునేదాన్ని హిందీ ఫేవరెట్ సబ్జెక్ట్
సూపర్
ఎందుకో చెప్పు అందులోనే ఎక్కువ మార్కులు వచ్చాయి నాకు
నాకేమ్మె సోషల్ ఏ టెన్త్ క్లాస్ లోనే సోషల్ అందులో మనం ఏంటి మన సొంతంగా ఏ రాజేసిన సరే మోక్స్ యేసేసేవారు
కదా నిజంగానే స్త అసలా మెయిన్ ఎగ్జామ్ కి సోషల్ ఎవ్వరు చదుకెళ్ళా లేదు సుతుకోడతే పాస్ అయిపోయాం మది కానీ సోషల్ చాలా ఇంపార్టెంట్ రెండు తెలుసా మాకు సారే వచ్చేవారు కదా అసలు క్లాస్ కి లెసన్స్ఎ చెప్పేవారు కాదు
ఇ లో ఎన్విరాన్మెంట్ దాని గురించి లో లోఎన్విరాన్మెంట్ దానీ గురించి చెప్పేవారు కదా దానికి కొంచం ఇష్టం ఇష్టంగా కొంచెం చదివేదాన్ని ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ వస్తే చాలు ఏంటి నాకు వచ్చిన బ్యాంకులో రాజేసేదాన్నీ
అసలు నేచర్ లవరు అందులో ఎ ఇం వార్స్ గురించి ఉంటాయా నాకు ఇప్పుడిక వచ్చే ఫస్ట్ వల్డ్ వార్ ఎప్పుడు జరిగిందో గుర్తూకులేదు నైన్టీన్ ట్వంటీ లోనా ఫోర్టీన్ లోనా నైన్టీన్ ఫోర్టీనా
మ్మ్ అది ఇప్పుడే తెలుసుకోవాలి
హిట్లర్ గురించి ఉంటది
ఆ
హిట్లర్ జర్మనీ వాడేన అందరిని చంపేసు కూడా అప్పట్లో క్రిస్టియన్స్ కూడా చంపేసేవాడుంటారు ఇన్స్ కనపడితే చంపేమనివాడు అంట కదా
మ్మ్
మూర్ఖుడు హిట్లర్ ఆ ఏంటిది సోల్జర్స్ ఉంటారు కదా సోల్జరు కొంచం కొంచెం వీక్గా ఉన్న వాళ్ళని కూడా చంపేమనేవడంట ఆడు సోల్జర్సే
మ్మ్ హ్మ్
ఆడు సోల్జర్స్ లోనే ఎవరన్నా కొంచెం ఇంగాయపడి లేదంటే ల తెగలేరున్నారనిపించినోళ్ళని ఈడే చంపేసేవాడంట
వావ్
అంతమూర్ఖుడు ఇడ్ది చిరంజీవి గాడిది హి హిట్లర్ మూవీ ఒకటి ఉంది అది చూసావా
హిట్లరా ఏవో మా డాడీ అత్తమారి పాతా సినిమాలుఎడతావుంటే అంటాడు గానీ మనం ఎప్పుడు అంత ఇంట్రెస్టింగ్ గా చూడలే
ఆందులో ఐదుగురు చెల్లెలు ఉం ర్ అందులో వాళ్ళ అన్నయ్య చాలా సీరియస్ అనమాట ఆడికి హిట్లర్ అని పెడతారు పేరు
ఊ హు
ఆ అప్పుడు చూసాను ఆ తర్వాత హిట్లర్ గురించి స్టోరీ చెప్పినప్పుడు చదివినప్పుడు కొంచెం బాగా ఇంట్రెస్ట్ కలిగిందానమాటా ఆడి గురించి య్యూటుబ్లో వీడియో కోట్టి మరి చూసాను హిట్లర్ హిస్టరీ
హ అబ్బా
ఒక్కసారి మనకి కెమిస్ట్రీ సార్ మీ సార్ కాకుండా ఇంకొకసారు నల్లగా ఉండి కొంచెం కొత్తగా వచ్చారు
హు ఏ సారే సరే చెప్పు గుర్తొతారేమో
ఏ నల్లగా ఉండి కొంచెం కుర్రాడొలా ఉండడా కెమిస్ట్రీకి వచ్చేవరు కదా మీకు
అవును ఆ
ఆయన ఒకసారి మనకు చెప్పలేదా ఏంటి ఇండిపెండెన్స్ డే గురించి ఇట్లి గురించి అట్లి గురించి చెప్పారు సేమ్ ఆయన చెప్పిన సోదంతా ఒక యూట్యూబ్ లో సేమ్ ఆడ ఏం చెప్పాడో అదే దించేసాడు క్లాస్ రూమ్ లోకి వచ్చా
అవునా!
అవును తర్వాత్ ఇంటికి వచ్చాక చూసాను నేను ఆయన చెప్పిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ అనిపించింది తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఒకటి యూట్యూబ్ లో సర్చే అయితే ఒక వీడియో వచ్చింది సేమ్ ఆస్ స్టీస్ ఆడ ఏం చెప్పాడో సార్ కూడా క్లాస్ రూమ్ లో అదే దించేసాడు వచ్చి
ఉహు బానే ఉంది
యూట్యూబ్ బ్యాచు అనమాట కాశ్మీర్ గురించి చెప్పాడు గదా
ఏ నాకు అసలు ఏ గుర్తు లేవ్ తెలుసా ఏం వచ్చెదాన్ని ఎల్లెదాన్నే అదే
పోనీ కుళ్ళు జోకులు మీ కెమిస్ట్రీ సార్ కుళ్ళు జోకలు వేసేవారు కదా అవి గుర్తున్నాయా
ఉహు కెమిస్ట్రీ సారా ఏమో ఆ సార్ నాకేం భయం తెలుసా ఎప్పుడు ఏ అసైన్మెంట్ అంటాడ్రా బాబు అని చెప్పి భయం నాకు
సదవడం సరి పోయేది నీకు
అ అసలే మనోజ్ చాలా హాలిడేస్ పెట్టివాళ్ళం మళ్ళీ ఎళ్ళేసరికి ఆ భయమే ఉండేది బాబోయ్ మళ్
హాలిడేసా మాములు హాలిడేసా నువ్ నువ్వును అది అసల బాబోయ్ నెల్లో గట్టుక్ కొడితే వారం రోజులు ఉంటాయేమోనే మీ అటెండెన్స్ డేస అటెండ్ అయిన రోజ్ ఫుల్ చుత్తే
మ్మ్ అదే ఎళ్లేటప్పుడేమో మానేయ్యాలనిపించేసేది మ్మ్
మ్మ్ అ బెంచ్ లో నిన్ను ఫస్ట్ ఫస్ట్ కూర్చోబెట్టేవాళ్ళం కదా ఆ చివర్న ఏమనిపిచ్చేదే నీకు
ఎప్పుడు?
ప్రతిసారి ఫస్ట్ సెమ్ లో ఫ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు నువ్వే కదా బెంచ్ కి చివరిన కూర్చునే దానివి నువ్వు ఫస్ట్ వెళగా
మ్మ్ ఆ అవును మ్మ్ తే కొందరేమో బుక్స్ చూసి లే అసలే హాలిడేస్ పెట్టె దాని అంటే మళ్ళీ నన్ను ఆ చివర కుర్చో పెట్టివారు మరి ఏం అడుగుతారు ఏ క్వశ్చన్ అడుగుతారో తెలీదు
బయపడేదానివే చివరిన కూర్చోవాలంటే అందర్ భయమే నా
మ్మ్ మళ్ళీ అసైన్మెంట్స్ ఎడితే చూస్తా ఉంటారు కదా నేన్ ఏ క్వశ్చన్ రాతున్నారో ఏంటో అని చూత్తారేమో అదొక భయం మళ్ళీ
అవును ఇ అమ్మా అందరు కూర్చునేవారు కాని దివ్యది మాత్రం ఆ చివరినా అసలా కూర్చునేది కాదే
మ్మ్
దానికి అసలే ఏమన్నా అంటే నీకొచ్చి నాకు నీకు ఎంతో కొంత వచ్చు నాకు అది కూడా రాదునేది ఇంగ్లీషు
అదదే నేనైతే అసన్మెంట్స్ ఏంటి ఉన్నా ఎగ్జామ్ పెట్ ప్పుడు మాత్రం నేన్ ఆ చివరికి వెళ్ళిపోతే బాగుండ్ అని అనిపించిదే ఇక్కడ మాత్రం కూర్చోకూడదు అనుకునేదాన్ని
మ్మ్ ఎక్కువ ఫిజిక్స్ మేడం ఎట్టేదే ఫిజిక్స్ మేడం ఎట్టినప్పుడు అంత మాటకి అసైన్మెంట్లు అనేది చంపేసేది రా బావా
మ్మ్ ఫిజిక్స్ మ మీక మనకేమో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు మీకేమో కంప్యూటర్
మాగుడైలీనమ్మ ఈ ఫిజిక్స్ మేడం కప్పుడప్పుడు గుర్తు వచ్చిద్ధిగని మా ఇ ఇది మాత్రం డేలీ రాసేవాళ్ళం క్లాస్ అయిపోద్ధి టూ అవర్స్ కదా కంప్యూటర్ క్లాస్ ఒక అవర్ ఏమో అదిని ఒక అవర్ ఏమో ఇది అసైన్మెంటు అసైన్మెంట్ మాత్రం చ్చేసి ఇదికాద్
ఆ పె
మీ గం తే కదా ఒ కవర్ కాసో కవరిదా
ఆ మాకు అంతే ఏంటి ఒక్కొకసారి టూ క్లాసెస్ అని చెప్పి హోతేగా ఏంటి వచ్చేసేవారు కదా కెమిస్ట్రీ సారే ఫిజిక్స్ మేడం ఏదో క్లాసులు కావాలన్న ఒక్లాస్ నీది ఒ క్లాస్ నాది అన్నట్టు వచ్చేవారు.
అవును తెగొచ్చేసేవారు అమ్మ మళ్ళీ లాస్ట్ లో మనల్ని ఫిజిక్స్ మేడం క్లాసులు చెప్పమన్నట్టు ఉంది కదా టాపిక్ తీసుకొని
ఆ
మీరు చెప్పాలా మీరే చెప్పాలా మీరే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని చెప్పింది. లేదంటే మార్క్స్ అయినానా ఏదైనా అందమ్మా.
పుహ్ ఏంటి తను చెప్పింది కదా తనకే ముందు పెళ్లి అయిపోయింది మన బ్యాచ్ లో
ఆ
ఉ
ఆ అవును టాపర్కి
టాపర్కే పెళ్లి అయిపోయింది చూడు ఫస్ట్ ఫస్ట్ తర్వాత సెకండ్ టాపర్ ఏంటో లైన్గా టాపర్స్కే అయిపోయింది. పెళ్లిళ్లు
ఉ మన బ్యాచ్ లో పాపం దీనికి
అవును అవును మన బ్యాచ్ లో టాపర్ కవలేదు ఇంకా ఎప్పుడవుతుందో కూడా తెలీదు. హుహ్ మీ ఇద్దరిది క్వొశ్చన్ మార్క్ ఎ ప్పుడవుతదో తెలీదు.
ఆ చూసిం ఏంటి పొద్దున్న ఆ నైట్ ఫొటోస్ పెట్టింది కదా అవి మ్యారేజ్ ఫొటోస్ ఎ ట్వల్ అయిపోయింది కట్ చెయ్ మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోద్ది.